హలో
హలో
హలో ఆ చెప్పండి
హలో
హలో
హాలో హ అమ్మా బాగున్నావా
బాగున్నాను
లంచ్ అయింది
ఆ
మీరు ఏం చూస్తున్నారు
నేనేం చే ఆ ఖాళీగానే ఉన్నాను
ఆ అవును
ఉం
నా ఒపీనియన్ ప్రకారం సోషల్ మీడియా చాలా యూస్ఫుల్ మనం పర ప్రపంచం లో ఎ ఎక్కడ జరుగుతుంది వస్తుంటే తెసుకోవచ్చు
ఆహా ఇంకా ఉం
కానీ సోషల్ మీడియా వల్ల ఫ్రెండ్స్ రిలేట్ ట్యూత్ టచ్ లో ఉండడం ఈజీ అయింది కదా
అవును చాలా ఈజీ అయింది ఇప్పుడయితే సోషల్ మీడియా
ఉం
అవునా ఇంకా
ఇంకా కానీ పక్క అని నా ఉన్నానా వాళ్ళతో మాట్లాడం తగ్గిపోయింది అని అని నేను అనుకుంటాను
మొబైల్ ఫోన్స్ వల్ల షాపింగ్ కూడా చేయచ్చు
అవును స్టూడెంట్స్ కి కూడా ఎడ్యుకేషన్ కాంటెంట్ ట్యూటోరియల్ కె కెరియర్ గైడెన్స్ చాలా ఈజీగా దొరుకుతున్నాయి
అవును అవును ఆడ్స్ కూడా ఇన్ఫ్లూయన్స్ స్ చేస్తే కదా
అవును లైఫ్ స్టైల్ కాంటెంట్ క్రియేషన్ అది
ఉం మొబైల్ బ్యాంకింగ్ కూడా చాలా యూస్ఫు ఫుల్ గా ఉంటుందేమో
అవును
ఆ
కానీ ఎంటర్టైన్మెంట్ కాంటెంట్ వల్ల చాలా మం స్టడీస్ మీద ఫోకస్ కో కోల్పోతున్నారు
అవును
అదే
ఓ దీని వల్ల స్టడీస్ మీద ఫోకాస్ బస్ ఉంటలేదు ఎవరికైనా ఉం
అవునవును కానీ అందరికి సెల్ఫ్ కంట్రోల్ ఉ ఉండదు దా అదే ప్రాబ్లెం
ఉం ఉంటలేదు ఇప్పుడు ఎవరికైనా సెల్ఫ్ కంట్రోల్ ఫోన్ మీద
అవునా సోషల్ మీడియా వల్ల చిన్న బిజినెస్ కూడా ఈజీగా ప్రమోట్ అవుతున్నాయి
అవును
అవును కానీ ఫేక్ యేంటా అడ్వర్టైజ్మెంట్ కూడా చాలా ఉంటాయి
అవ్ నాది కూడా మ్మ్
రివ్యూస్ చూసి మనం డిసిజన్ తీసుకోవచ్చు కదా
అవును షాపింగ్ కూడా చేయొచ్చు సోషల్ మీ
ఆ రివ్యూస్ కూడా చాలా మంచిగా ఉంది ట్రై చేయొచ్చు అది ఇట్స్ అపన్ అస్ వెన్ యూ ఇ వన్ టూ రిటర్న్ ఆర్ కిప్ ఆ ఆ రివ్యూస్ చూసి మనం డిసిజన్ తీసుకోవచ్చు
అవునవును ఇంకా బ్లాగ్ బార్గింగ్ చేస్తు ఉన్నారు చాల అంటే చాల మంది ఇక్కడైతే అమ్మా కొంతమంది లేదు
కానీ లైక్స్ కోసం కొంతమంది అన్నెససరీగా వీడియోస్ చూస్తున్నారు
అవును కొంత కొంతమంది క్యాష్ కోసం చూస్తున్నారు
ఉహు అదే
ఆ
అందరూ అలా చేయారు కదా చాలా మంది జెన్యున్ కాంటెంట్ క్రియేట్ చేస్తారు
అవును
మ్మ్ కానీ పాపులారిటీ కోసం ప్రెషర్ పెరిగింది నిను నేనియో ఫీల్ అవుతున్నావు
ఆహా
అవునా న్యూస్ అప్డేట్స్ అని అంటే తెలిద్దాం సోషల్ మీడియా యొక్క బిగ్ గెస్డ్ అడ్వాంటేజ్ కొన్ని ఫేక్స్ న్యూస్ కూడా అయితే స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది
అవును ఇంకా ఇఫ్ ఫోన్ వచ్చి సోషల్ మీడియా వచ్చినాంక అందరు ఫోన్ లోనే మూవీ మూవీస్ సీరియల్స్ డ్రామాస్ అన్ని చూస్తున్నారు
అవును ఈ జనరేషన్ లో అదే ఇంపార్టెంట్ గా అవుతుంది
అవును చాలా అంటే చాలా ఫోన్ సోషల్ మీడియాలో సోషల్ మీడియానే ఇంపార్టెంట్ గా అ అవుతుంది
హ్మ్ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకని నామ్మితే ప్రాబ్లం ఉండదు
ఆ
మ్మ్ అవే స్టాంప్ కి సోషల్ మీడియా కి చాలా హెల్ప్ చేస్తుంది
అవునా అవును ఇప్పుడు క్యాష్ క్యారీ చేద్దాం కూడా క్యాష్ క్యారీ చేద్దామంటే అది కూడా తగ్గిపోయింది ఫోన్ పే గూగుల్ పే అదే ఉన్నది
అదే ఆ అది చాలా మంచిగా ఉంది
అవును కానీ టెక్నాలజీ మన లైఫ్ కి ఫాస్ట్ చేసింది బాగా
అదే అవునా మరి నీ ఒపీనియన్ ప్రకారం సోషల్ మీడియా ని కంప్లీట్ గా అవ వయిట్ చేయాలా
నా ఒపీనియన్ ఆ
ఉ
అవును అవాయిడ్ చెయాలి ఒక తరపు చూసిన బట్టు చేయగలగరు ఎందుకంటే మొత్తం మెసెక్టెడ్ అయిపోయాారు ఫోన్కి సోషల్ మీడియాకి
అవును నేను కూడా అదే అనుకుంటాను టైమ్ లిమిట్ పెట్టుకుంటుంటే బెటర్
అవును
ఎపెషల్లీ స్టూడెంట్స్ స్క్రీన్ టైమ్ కంట్రోల్ చేయాలి కానీ లెర్నింగ్ నెట్వర్కింగ్ కమ్యూనికేషన్ కోసం సోషల్ మీడియా చాలా యూస్
ఆ చిల్డ్రన్ కి ఫోర్త్ తగ తగ్గించామని చెప్పి వాళ్ళే ఫుల్ డే ఫోన్ యూస్ చేస్తున్నారు వాళ్ళైతే
అదే
అదే ఉ
అవును కానీ రియల్ లైఫ్ రిలేషన్షిప్ ని మర్చిపోకూడ కాదు
అవును రెస్పాన్సిబుల్ గా యూజ్ చేయడం నేర్చుకోవాలి వాళ్ళైతే
ఆ స అ అంటే టూల్ మంచిది యూస్ చేసే విధానం ఆ
ఆ ఇంకా ఇంటెలిజెంట్గా ఉండాలి మరి
అవును
ఆ టెక్నాలజీ మనలని కంట్రోల్ చేయకూడదు మనం టెక్నాలజీని కంట్రోల్ చేయాలి
ఎక్జాక్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే సోషల్ మీడియా బెనిఫిట్స్ ఎక్కువ ప్రాబ్లమ్ తక్కువ
ఆ ఇంకా మీ ఒపీనియన్ ఏంటిది మరి
న్నా ఒ ఒపీనియన్ ప్రకారం షాపింగ్ మేకప్ రెండు కూడా మంచి హాబీస్ చాలా వంటి వైతిని ఎంజాయ్ చేస్తారు
కానీ కొం తా మందీ రీల్స్ కోసం రీల్స్ చేయడం కోసం స్టాటింగ్ చేయడం కోసం యూస్ చేస్తున్నారూ
ఆ మనకి నచ్చిన క్లోత్సేసేసీ దీస్ కోన్ఫిడెన్స్ కుడా
అవును అవును
కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి గనీ ఆ షాపింగ్ మీదా డిపెండ్ అవ్వకా అవ్ కాదూ కదా
అ అవునవును
ఊ మేకప్ కూడా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ లాగా ఉంటన్ ఉంటుందీ డిఫ్రెంట్ లుక్స్ ట్రై చేయచ్చూ
ఆహా
ఉ
ఇంకా
ఇంకా మేకప్ కంపల్సరి కదూ చాయిస్
అవును అవును కంపల్సప్ మేకప్ వితౌట్ మేకప్ ఎక్కడికి వెళ్లరు ఎవ్వరైనా మేకప్పున్ టేనె వెళ్తారూ ఆ
ఊ
కని సోసైటీ ప్రెష్ షర్ వల్ల కూడా చాలా మంది మేకప్ వెస్తూ
అవునవును ఊ
కానీ కొంతమంది అవసరం లేకుండ ఎక్కువ మని అది మేకప్ లొ
అవును ఆవును ఊ క్లోత్స్ లో గూడా కొంతమంది మనీ వేస్టు చేస్తారూ
ఆదే
క్లోత్స్ లోకు ఊ
ఫర్ ద ట్రెండింగ్ ఫ్యాషన్ లైఫ్
ఆ ట్రెండింగ్ ఎలా నడుస్ తుంటే అలా తీసుకుంటారూ
ఊ
ఓకే అమ్మా బాయ్ మరీ
బాయ్